అండి
హాయ్ అండి ఎలా ఉన్నారండి
బాగున్నాను మీరు
నేను బాగున్నానండి ఏం చేస్తున్నారండి తిన్నారా
ఉ అప్పుడు తిన్నామండి ఆ ఇప్పుడు ఇంకా అయిపోయింది మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఇందకే తినేసి అట్లా కు చాను ఉన్నామండి ఏం చేస్తున్నారండి
ఆ ఏం లేదండి ఊరికే గేమ్ ఆడదామని అట్ అనుకోని టీ
వాహ
ఆ
అవునండి వీకెండ్ గదా అండి వీకెండ్ ప్లాన్స్ ఏంటండీ
అ ప్లాన్స్ అట్లా ఉండే కానీ పొద్దున క్రికెట్ అడకపోయింటివి
ఆహా
ఆ అక్కడ బాగా నేచరల్ క్రికెట్ నెంబర్ శీను
ఓకే క్రికెట్ మంచిగా ఆడతారు అయితే మీరు మీరు ఎక్కడ ఉ ఉంటారండి అంటే నే ఆ సిటీలో ఉంటారా లేకుంటే అని బాంగుళూరులో ఉంటారా
ఇటే ఉంటామండి బాంగళూరులో ఉన్నాం
ఆహా మీది ఏ పల్లెటూరా అండి అక్కడినుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారా వర్క్ పర్పస్
ఆ వర్క్ కోసం ఇక్కడ వచ్చామండి బెంగుళూరుకి సిటీ అవును
అదే అండి వర్క్ పర్పస్ కోసం మీరు బాంగళూరుకి షిఫ్ట్ అయినరా
ఆ అవునండి
ఓకే అంటే మీరు ఊర్లలో పె తినోల్లు కాబట్టి బా నేచర్ అంత మిస్ అయ్యుంటారన్నమాట
ఆవునండి బేవ ఆ సిటీ కంటే ఊరే బాగుంటుంది
అవునండి అక్కడ అనుకోండి పొద్దున లేవగానే ఆ చిలక చిలుకలు అవన్నీ అరుస్తా ఉంటాయండి బాగుంటాయి కో కోడి అవన్నీ బాగా అరుస్తా ఉంటాయి
అవునవునండి
ఆ బావుంటుందండి అంటే అక్కడ గాలే బాగుంటుంది గదండి ఇప్పుడు ఏమన్నా వర్షం పడింది అనుకోండి అక్కడ స్మెల్ చాలా బాగుంటుంది
అవునండి ఆ స్మెల్ గుర్తే ఆ తెలిస్తే చాలు వర్షం వచ్చేదని తెలిసిపోతుంది ఇంట్లో లోపల ఉన్నా కూడా
ఆ
అవునా
ఉమా మీరు పొలంలో పంటలు ఏమన్నా పెడతారండి
ఆ అవునండి పెడతాం
ఉహ ఎలాంటి పంటలు పెడతారండి
అంటే సంవత్సరానికి ఒక్కసా ఒక్కసారి అలా పండిస్తుంటాము ఇది వేరుశగన వేరుశనగలు
ఆహా అవును అవి ఎలా ఎలా పండిస్తారండి అంటే పొలం దున్ని తర్వాత ఇప్పుడు ఏండి రాగులు ఉంటాయి కదండీ అవి విత్తనాలు చెల్లేసి పండిస్తారు కొద్దిమంది ఒక్ కొద్దిమంది నాటు వేస్ తరు అ ఈ ఎ వేరుశనగా ఎట్ట పండిస్తారండి
నార్మల్గ ఆ పొలం దున్నెది దా ద దాన్తో పాటు ఆ శనగలు ఉ ఆ మొట్లో పూడ్చేది వెనకాలే తర్వాత దాని దాని వెళ కాలే మళ్ళీ దాన్ని ఆ సారవంతం చేసుకుంటూ వస్తారు నేలను
ఓహొ అంటె ముందు వాళ్ళు దున్నుకుంట పోతుంటే మధ్యలో ఆ ఇవి వేస్త ఉంటారు లాస్ట్లో సారవంతం చేస్తరు
ఆ అవునండి అన్నీ ఒకేసారి అయిపోతా ఉంటయ్ ఆ
పెరుగుతాయి అన్నమాట అట్లైతే
ఏమండి ఏమి అర్థం కాలేదు
అంటే ఇప్పుడు విత్తనాలు వేస్తరు గదండి వేరు శనగా విత్తనాలు ఎస్తే చెట్లు పెరుగుతాయండి
ఆ వర్షం వచ్చినంక నీళ్ళుంటె అవి పెరుగుతాయ్
అవునండి వర్షమే లేవు గద ఆహా ఓకే వర్ష కాలం వస్తే బా పండుతాయ్ అనమాట చెట్లు
అవునవును
మ్ వర్షం లేకుండ చెట్లు పెంచలేం గదండి అసలు మనం
మాకలా బోర్లొ వేరే ఇంకేమి లేదు కాబట్టి వర్షా కాలంలోనే అంతా అయిపోయినాక మళ్ళీ
హు
ఓకే
ఆ
నేను అంటే నాకు వీకెండ్ నేను ఆఫీసే అండి జాబ్ జేస్తున్నాను ఇంగ నాకు వీ వికేండోస్తే నేను మా పిన్ని వాళ్ళుర్కి మా అమ్మ వాళ్ళుర్కి వెళ్తా ఉంటానండి మ పిన్ని వాళ్ళ ఊరు దగ్గర మొత్తం ఒక్క చెట్లు వేసింటారండి అక్కడ చాల బాగుంటుంది ఎప్పుడు అక్కడ్కే వెళ్తానండి నేనైతే ఎందుకంటే నా నేచర్ మధ్యలో పెర్గడం చాలా ఇష్టమండి అక్కడ మైం మా పిన్ని వాళ్ళిల్లు కూడ కొండకి పక్కనే ఉంటుందండి
ఆ
చాల బాగుంటుందండి మేమైతే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఆ టెరెస్ మీద వడుకుంటమండి మిద్దె మీద పడుకుంటే పొద్దున్న లేవగానే సూర్యుడు గాని మనకు త్వరగా మోఖానికి తగ్లడు ఎందుకంటే ఆడ కొండ అడ్డముంటుంది కదండి
ఆ అవును అవును ఆ నచరే ఒక వేరే ఫీలింగ్ ఉంటుంది అవును
ఇంక వాళ్ళ ఊర్లో మారమ్మ దేవత ఒక్కటి ఉంది ఊరి ఊరి దేవత గ్రామ దేవత అక్కడ సాంగ్స్ వే వేసింటారు రోజు బటుందండి సాంగ్ అవ్నండిచాల బాగుంటుందండి అసలు నేను మా అమ్మమ్మ ఒళ్ల ఊర్లో ఉన్నప్పుడు ఆ మా అమ్మమ్మలూర్లో ఉన్నప్పుడైతే అండి చిన్నప్పుడు ఏమన్నా ఊర్లో భజన అట్లా చేసే వాళ్ళుంటారు కదండి అప్పుడు మొత్తం అన్ని శివుడు సాంగ్ వేసే వాళ్ళు అప్పుడు ఊర్లో వ్యాన్ ఒచ్చి ఆ తున్నట్లు దిగేటప్పుడే ఒకలాంటి సంతోషంగా బాగుండేదండి అప్పుడు
ఆ అవునవునండి
ఇప్పుడు ఎక్కడండి అసలు మొత్తము అసలు దేవుడు గుళ్ళు అంటా అవి మా ఊర్లో అయితే ఉన్నది పాత గుడి బాగున్నిందండి మా అమ్మమ్మళ్ళు లో దాన్ని తీసి ఇప్పుడు కొత్తగ కడ్తున్నరండి ఏందో ఈ జనాలు
అంటే కొత్తగా కట్టిదే ఇంకా బాగుంటుంది కదా కొత్తగా అది పాతదైపోయింది ఆ దానికి కడతా ఉన్నారు
ఇంకా దేవుడు ఆ ఆ ఒప్పుకోలేదంటండి ఇప్పుడు అడిగినారంట దేవుడి ముందర పూవు పెట్టేసి అడిగినారంట ఏమని అట్లా ఎల్లుక ఇది గుడి కొత్త గుడి కడ్దామనుకుంటున్నాము ఆ ఏమన్నా ఒప్పుకుంటావా అ అంటే దేవుడు అసలు పూవ్వు ఇవ్వలేదంట మళ్ళా పూజ చేపించి మళ్ళా అడి కే ఎడం పకిచ్చినారంట కుడి పక్కన గానీ ఇలేదంట అయినా కడ్తున్నారు ఊరు జనాలు
అంటే ఎడం పక్కిచ్చింది కదా పూలండి దానికేమన్నా అభశ్యేకునం జరుగు తుందా
ఏమో అండి అది తెలీదు అంటే కుడి పక్కనివ్వాలి కదండి నార్మల్గా
అవునవును
ఆ అది ఏమో మళ్ళా ఇంకా కడ్తున్నారు జనాలు
ఉహు
ఉమ్
అటట్లయితే ఏమి కాదంటారా
ఏం కాదు కానీ ఇప్పుడు ముందు పురాతన కాలంలో కట్టింది కదా అండి దే ఎంతో ఎన్నో ఏళ్ళ ముందు కట్టిండేది అది
అవునవును
మన తాతోళ్లు ముత్తాతోల్లు కట్టిండేది ఇప్పుడు దాన్ అది వచ్చేసి ఈ సూర్యుడు అస్తమించే సైడ్కు ఉంటుందండి దేవాలయము కానీ ఇప్పుడేమో సు ఆ అవును ఇప్పుడు సూర్యుడు ఉదయించే వెలికి పెడుతున్నరనమాట అంటే సూర్యుడు ఉదయించే సరే ఆ అటు సైడ్కి ఇప్పుడు దేవుడు దాని అలానే ఉండాలి కానీ అప్పుడు కాలంలో వాళ్ళు పెట్టేసినారు కదండి వాళ్ళు శాస్త ఇప్పుడు మనకన్నా ఎ క్కువ వాళ్ళు చూసే కదండి ఉంటారు
ఉమ్
అది
అవును
ఉమ్మ్
అ
ఇంకా అండి మీ దగ్గర అంటే ఇట్లా నేచర్ ఉన్న విజిటింగ్ ప్లేసెస్ ఏమేం ఉన్నాయండి నేచర్ ఉన్నవి రీసెంట్ గా ఎక్కడైనా వెళ్ళినారా నేచర్ ఉన్న ప్లేస్ కి
ఆ అవును వెళ్ళానండి చిక్మంగ్ళూరుకేళ్ళను తెల్సా మీకు చిక్మంగ్ళూరు
విన్నానండి పోలేదు చిక్మంగళూరు కి
ఆ అక్కడయితే కొండలు ఉంటాయి ఓ మూడు మూడు నలుగులు
ఆహా
ఆ కొండలు పోయిన పోతే అక్క ట్రెక్కింగ్ కూడా చేయో చ్చు మళ్ళీ బైక్ లో పోవచ్చు అక్కడ అక్కడ జీప్ ఉంటాయి జీప్లు కూడా వెళ్ళవుతాయిళ్ళొచ్చు
ఆహాహా ఆహ్ అంటే కాస్ట్ ఎంత అవుతుందండి ఇప్పుడు బ్యాంగ్ళూర్ అన్నారు కదా బ్యాంగ్ళూర్ నుంచి కాస్ట్ ఎన్ తవుతుందంటి మొత్తం తిరిగేసి రావడానికి చిక్మంగళూరు కి
నార్మల్ గా పోతే ఒక ఫైవ్ థౌసండ్ అట్లా అవుతుందండి
ఆ అంటే ఇప్పుడు బస్సు లో గాని అట్లా
ఆ అవును బస్ లో ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు టికెట్ ఉంటుంది మళ్ళీ రిటర్న్ టికెట్ అయితే ఇంకా తక్ కువా అయితుంది అట్లయితే అక్కడ మాత్రమే అయితే
ఆ
చిక్మంగళూరు మాత్రమ అయితే ఇంకా తక్కువ ఐతుంది అదే కాకుండా ఇంకా వేరు చోటా ఏమైనా పోతే ఇంకా ఆ కొంచెం ఎక్కువ కావోచ్చు
ఓకే
మనమ అయితే కార్లో పోతాం కదా కార్లో ఒకేసరి పోతే నలుగురు పోతాము
ఆ
ఓ దాని వల్ల ఒక ఐదు వేలు ఆరు వేలు దాకా అయితుంది ఇప్పుడు
అంటే ఇప్పుడు ఒక ఫైవ్ మెంబెర్స్ సిక్స్ మెంబెర్స్ కలిసి ఒక పెద్ద ఇన్నోవా కార్ అలాంటిది మాట్లాడుకొన్ పోయినారనుకోండి ఎంత అవ్వొచ్చు ఒక్కొక్కరికి పర్ పర్సన్ అంటే అక్కడ ఇప్పుడు చిక్మంగళూరు అది అక్కడ ఒక కొన్ని ప్లేసెస్ విన్నా నేత్రవతి పీకు ఇం ఏవేవో ఉన్నాయి కదండి అవన్నీ కలిసి అంటే ఇప్పుడు ధర్మస్థల కూడా అక్కడేనా అండి వచ్చేది
కాద్ కాద్ దాని సింక్ ఇట్ సింక్ ముంద్
ఒకే ఆహా ఇప్పుడు చిక్మంగళూరు నేత్రవతి పీకు ఇంకోటి ఏమండి అక్కడ ప్లేసు
ఆ బాబా బుడన్గిరి హిల్స్ ముళ్ళంగిరి హిల్స్
ఆ అవునవును ఇవన్ ఆ అవునవును అవును ఇవన్నీ విజ్ స్టింగ్ ప్లేసెస్ ఒక ఫైవ్ అనుకోండి ఆ నేచర్ చాలా బాగుంటుంది కదండి అక్కడంతా ఇప్పుడు ట్రకింగ్ ఏరియా అదంతా సో ఇక్కడ్ నుంచి ఇనోవా కారో ఏదన్నా మాట్లాడుకొని ఒక ఎయిట్ మెంబర్స్ పోయినాం అనుకోండి పర్ పర్సన్ కి ఎంత పడుతుంది అప్పుడు
ఒక ఐ ఐదు ప్లేసెస్ అయితే ఫైవ్ పర్ పర్సన్ కి ఒక రెండు వేలు ము రెండ్ రెండున్నర వేలు
ఆహాహా అవునా ఓకే అంత తక్కువ అంటే బెస్ట్ కదండి ఇప్పుడు ఎవరైనా ఒక ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబెర్స్ అలా కలిసి వెళ్ళేసి తిరిగేసి రావచ్చు అట్లా
అవునవును
అంటే ఇప్పుడు వన్ వీక్ మొత్తము వర్ కు ఫుల్లు వర్క్ ప్రెజర్ తో పని చేసి
ఆ ఆట్ అట్లా ఆ అట్లుంటే సాటర్డే సండే మాత్రమే పోతారు కదా మీరు
అవునవునువును
ఆ వీకెండ్ లా అట్లా
ఉ అదే అండి వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది సాటర్డే సండే అనుకోండి కొంచెం ఫుల్ రిలా రిలాక్స్ అయిపోతాం కదండి అప్పుడు మనము ఇట్లా ట్రిప్కి వెళ్ళేసే
ఫాగ్ అంతా కమ్ముకని ఉంటుందట్లే అలాగా
అంత బాగుంటుందండి అయితే
ఆ అవునవునండి
ఉ
పొద్దున పూట అయితే పొద్నన్నా పూట తెల్లారు జామున ఐదున్నరా ఆరు గంటలకే కిందకు కొండా బాగానే కనబడుతుంది పోయిన పోయినాక మా మబ్బు అంతా కమ్ముకుని ఉంటుంది అలాగా
అదే పక్కనున్న మనుషులు గాని కనిపియారప్పుడు అంటారు
అవునవును
ఓకే అండి థ్యాంక్స్ అండి మంచి సమాచారాన్ని అందించారు నేను మా ఫ్రెండ్స్ తో ప్లాన్ చేస్తానండి చిక్మంగళూరు కి ఇంకా
అవునా హ్యాపీ జర్నీ అండి హ్యాపీగా వెళ్ళిరండి ఆ ఓకే అండి బాయ్ బాయ్